హలో
హలో
చేప్పక్క
ఏం జెత్న్నవమ్మ
ఏం చెయట్లా కూర్చున్నాం కాలిగా
అవునా నేను ఏం చేయట్లేదు ఖాళీగా కూర్చున్నాను ఏం చేయ్యలే అర్థం కాక సర్లే ఫ్రీగా ఉన్నా టవ్ ఫోన్ చేశాననమాట
తవా
చేసేసాను నువ్వు
చేస్సా ఎం కూర
అదా ఇవాల ఆ క్య క్య తోటకుర వండిందా అమ్మ నిన్న పప్పు ఉంటే అది ఇది కలుపుకొని తినేసాం అన్నమాట
చారు ఎగ్ ఆమ్లెట్ ఎసిందమ్మ
ఎగ్గో ఆమ్లెట్ లేకపోతే కర్రీ చేస్ సర అమ్మ అహ రీసెంట్ గా వచ్చిన పెద్ది సినిమా చూసావా
చూసాను పెద్దియే కదా పర్లే యావరేజ్
ఓకే ఓకే అందులో ఏ సీన్లు నచ్చలేదు నీకు
లేదా ఆయన ఆడు కాళ్ళ ఇరిగిపోవడం ఏంటి పిచ్చ కాకపోతే
అలాని కాదులే వాడేంటంటే ఆళ్ళ ఊరువిని ఆ బాగా హైలైట్ చేయాలని చెప్పి మరి చదువుకోలేదు కదా ఐడి ప్ర ఐడి కార్డు లో ఏం లేవు అందుకని చెప్పి ఈ
ఎందులోనూ గుర్తింపు రాదని లాస్ట్ వరకు అందులో నుంచి ఇందులోకి ఇందులో నుం జందులోకి మారతం ఏంటో
అది మార్తాం అని ఎందుకు అనుకుంటున్నావ్ అవునా అది మారుతామని ఎందుకు అనుకుంటున్నావు మ మన లైఫ్ ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు అనుకోవచ్చు కదా
ఆ ఇది హీరోయిన్ ఏమో సగంలో కాసేపు కూడా ఉంచడు
హ
రెండు బొ రెండు సార్లు చూపిత్తడు మూడుసార్లు చూపెత్తడు ఏమో క్కల సినిమా ఏం మాట్లాడాలా మాట్లాడుతున్నాను కదా
సినిమా అయితే థియేటర్కి ఎప్పుడు వెళ్ళావేంటి
దియేటర్కి ఎల్ల ఫోన్లో చూ
థియేటర్కి ఎప్పుడళ్లావ్
ఫోన్లో చూసా
అవునా ఉహు నేను మొన్న నేను వెళ్ళాను మొన్న థియేటర్కి మీ బావన్న నేనను
అవునా థియేటర్లో చూసావమ్మా సినిమా
ఆ మొన్న ఆదివారం వెళ్ళాం బాబువి టిక్కెట్ చేసాడని చెప్పి వెళ్ళాం అనమాట మొన నిద్రబోను నేను బా నేను మా ఆయన గారు వెళ్ళాము ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ఓకే అద్ నాకు అసల మెయిన్ థింగ్ ఎక్కడ నచ్చలేదంటే అదే సాంగ్స్ పెడుతున్నాడు కదా
ఆ
ఆ సాంగ్స్ ఒక ఆ నేన్ అసలు ఎందుకు వచ్చిందో అర్థం కాల నాకు సాంగ్స్
ఫస్ట్ సాంగ్స్సే
ఆ ఫస్ట్ టును సెకండును రైరై రా రా సాంగును ఇంకో సాంగును
నాకు ఏమ నచ్చలే సినిమా
ఉమ్
దాని మీద చిన్న చిన్న హీరోస్ తీసిన సినిమాలే బాగున్నాయ్ సాడండి ఒ అప్పుడే కదా చిన్న చిన్న సినిమాలు అయ్యే బాగుం
అదే ఏం సినిమా చూసా రీసెంట్
ట్వంటీ రూపీస్ తెమ్మంటారా ఏం సినిమా చూసినాం చెప్పక్క
ఆ రీసెంట్గా ఏం సినిమా చూసావు ఏంటి
ఏం సినిమా చూసాను మొన్నే ఏదో సినిమా చూసాను ఇ హర్రర్ మూవీస్ చూస్తున్నాను ఎక్కువ
ఆ ఆహా నేనేమో సస్ంత్రి ఐ హర్రర్ మూవీ చూసా ఏ ఏ ఏ మూవీ చూసా చెప్పు నేనూ చూస్తాను
మూవీ రోల్స్ లో చూసాను గుర్తులేదు సినిమా పేరు
మూవీ గుర్తులేదా ఉహు అయితే ఈ రీసెంట్గా ఇది ఈ మూవి రిలీజ్ అయింది చూడు కాళిదాస టు మూవి సస్పెన్స్ త్రిల్లర్
ఉంటది కాళిదాసు టు వా
ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట అంటే అసలు అసలు అందులోను ఇద్దరు చిన్నపిల్లలు చనిపోతారు ఆ చనిపోయింది ఎవరు చంపారు అనేది లాస్ట్ వరకు తెలీదు అసలు నువ్వు గెస్ట్ చేయలేవు అల్లే అని
కాది సత్తిన్సీ
అలా ఉంటదీ ఆ మూవీ అదే ప్రేమిస్తే హీరో గుర్తుందార అందులోను లాస్ట్ లోను ఆ ఆడు పిచోడు అయిపోతాడు ఆ
అడిదా ఆ సినిమా
ఆ అడిదే ఆ మూవి
కాళిదాసు ట్వ ఆ
ఆ కాళిదాసు టు బొంది
చూస్తానయితే
ఉ ఇంకేంటమ్మా చెప్పాలమ్మా నువ్వే చెప్తే ఇంటానమ్మ నా దగ్గర ఏం ఉన్నాయి అన్ని యాస్ యూజువల్ యే మూవీకి వెళ్ళాము మూవీ సగం ఎక్కింది సగం ఎక్కలేదు నాకు
వాడపల్లి వెళ్దామా
వాడపల్లా
స సోమవారం అనుకుంటున్నా సే శనివారం వెళ్లాల్సిన అవసరం లేదు ఆదివారం సోమవారం ఎప్పుడైనా వెళ్లొచ్చు ఆటో మాట్లాడుకు ఆటోడు మాట్లాడుకుని వెళ్దామని
అదేలేే
రాను పోను చాట్ చేయలేవు రెండు వందనాలు అంట
ఆహా మనిషికోచి
ఆ మనిషికిచ్చి పర్వాలేదు కదా ఇటు వంద వందే కదా నువ్వు నేను
హ
సమేరా సోని దివ్య లచ్చి
వీళ్ళందరూ కూడానా
అందరూ అందుకే ఆటో మాట్లాడింది పని లేక అనుకున్నావెంటి
ఉహు
ఉమ్
ఏముంది ఇంట్లో పని జరుగుతుంది
అవునా ఏం పని
ఇంకేంటమ్మా అయితేనే
బాబీ అన్నయా ఏం చేస్తున్నారా
హలో
బాబి అన్నయా ఏం చేస్తున్నాడు
ఏం చెయలేదు కూర్చుని ఉన్నాడు ఆడను వర్క్ చేసుకుంటున్నాడు
నిక్కి వెళ్ళిపోయిందా
ఆ వెళ్ళిపోయింది
యా ఎందుకొచ్చింది
నిన్న ఇళ్లల్లోకి వెళ్ళామమ్మా
ఆహా ఇంట్లో దిగారా
ఆ మామూలుగా వచ్చేసాం మ్మా మొత్తానికి అవాళ కరెంట్ పని జరుగుతుంది అప్పుడే కాదు అ ఇప్పుడు అప్పుడే దించం రెండు మూడు నె నిలబడుతదమ్మా కాదు వాడపల్లి ప్రయాణం అంటున్నాం కదా మధ్యలోనూ టెంపుల్స్ ఉన్నాయి కదా అవి అవి కూడా చూసుకుని రావచ్చు కదా
అందుకే వస్తానంటే సోమవారం పెడదాం టూర్ అని చూతన్నం అరంటే ఆ ఆగుతాడు అన్నే ఇంకా మనం కిరా ఇచ్చాక తప్పదు కదా ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాలి
అదే మధ్యలో మనం అనుకున్నాం చూసావా
అదే చిన్న గుళ్లు ఉన్నాయి
తణకు రూట్లా ఆ సర్లే నువ్వు మాత్రం నా మీద ఒప్పెట్టుకోకు నేను అప్పటికప్పుడు చెప్తాను నీకు
అదేలే వాళ్ళు వెళ్తామంటున్నారు ఊవుని ఊ కొట్టాను నేను కూడా
అదేలేే
శనివారం అంటే పిల్లలతో కుదరదు కదా అక్క అసలు ఖాలీ ఉండదు చూతున్నావు కద మొన్న వెళ్ళినప్పుడే అసలు ఖాలీ లేదు
అవును మరి మీ ఫ్రెండ్ రావట్లేదా
నేను చెప్పలేదు అనకు అడగలేదు నేను అడుగుతాలే అంటే ఏళని ఎకరం లేదు ఇంకా శనివారం అంటన్నారు కాసేపు సోమవారం అంటున్నారు వాళ్ళ తర్వాత అది పనిలోకి వెళ్ళి ఆగిపోద్దు కదా ఏ దివ్యా సోని యాల్ చెెల్లి
సోనియాల చెల్లిలా అ నేను దివ్యా పేమా
త్ర
అదేలే హుమ్మ్
పిలా
వచ్చేసిందా సోని ఇంకా మీ ఇంటికి రాలేదా
ఇంకా రాలే థర్డ్ మంత్ కదా మొన్న ఎనిమిదో తారీఖు వచ్చినయ్ సెకండ్ పూతే థర్డ్ వచ్చేది వారంలో ఆ మూడో నెల్లో తీసుకొచ్చేత్తరు ఆపరేషన్ చేయలేదు కదా మూడో నెల్లో తీసుకొచ్చే రో ఇంక నేను కూడా ఇక్కడికి వచ్చేత్తాను ఇక్కడే వండుకుంటాం
ఉ ఆ ఏముంది ప్ర ఆయి అయితే ప్రయాణం మాట్లాడుకున్నప్పుడు ప్రయాణం జాగ్రత్తగా వెలితే బాగుంటది మరి
ఆ ఖాళీ అప్పుడు వెళ్ళామనకొ ఒకసేపు కూర్చున్నా ఏమైనా చూసినా షాపులు కాడ ఎక్కడైనా ఆగినా ఖాళీగా ఉంటది అదే నార్మల్ గా ఫ గా ఉన్నప్పుడు వెళ్తే ఖాళీ ఉండదు దేవున్ని కూడా మనస్ఫూర్తిగా చూడనివ్వరు కదా
అవును చూడన అప్పుడు చూడు అప్పుడు చూడు మనం వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా జ దర్శనం బాయయిద్ది
నిమిషాలైనా నించొని ఇచ్చారు అక్కడ చూడని ఇచ్చారు తర్వాత బయటకు వచ్చా కూడా ప్రదక్షిణలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేక కన్నా జరిగింది అందుకని అయితే బాగుంటది కదా అనుకుంటు ఆ ఈడేమో శనివారం, శనివారం, శనివారం అంటున్నరు.
నేనూ ఆస్ ఆ టెంపుల్ కన్నా అన్నవర్పడ్ మధ్యలో అన్నవర్పడ్ లో ఒక టెంపుల్ ఉంటది. అది కూడా చాలా ఫేమస్ సంతానానికి
కాదు అన్నవరపాడు కాదు అదేదో ఏలూర్ రోడ్లోనా
కాదమ్మా మనం ఎళ్లే వాడ్పల్లి రూట్లో
వాడ్పెల్లి రోడ్లో కాదు సంతానందే మంగళవారం మంగళవారం ఎళ్తారు గదా నాగంతల్లి గుడి
మంగళారం పూట ఎళ్లాల్ అది
హ
బేముడోలు
బేముడోలు అదే బేముడోలు
ఆ బేముడలె నేనే మొన్న నిన్న అడిగింది అద్ దాన్ గురిం
మంగళవారం, మంగళవారం ఎళ్ళాలంటా
ఆ ఈ మంగళవారం ఎళ్దామా ఓకేలా
ఏ మంగళవారం వద్దు.
ఏ
శివన్నయ్య ఊళ్ళో లేరే రేప్ సోమవారంమైన వత్తానికి ఉంటదో ఉండడో అని
అంటే ఒకవేళ మంగళారం అన్నా మనం పొద్దున్నే ఎళ్ళిపోలే అర్థమైందా ఇప్ ఐదు నరు అంటే నేన్ చెప్ ఐదున్నర కళ్ళ ఎళ్ళిపోయావనుకో ఎళ్ళేటప్పుడుకి ఆరున్నర అవుతది మనం అన్ని అది చూస్ కుని అన్ని చూస్కుని ఎనిమిదింటికల్ల రిటర్న్ అయిపోయి తొమ్మిదింటికల్ల వచ్చేద్దామని
చూద్దాంలే అయితే
మ్
సోమవారం గుడికెళ్ళతాకే అన్నయ్య ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని చూత్తున్నా.
సర్లే అయితే ఒప్పుకుంటేనే ఎళ్దాం లేదంటే మంగళవారం ఒకసార్ చూడు సోమవారం ఎళ్ళకపోతే ఆ అంటే నేన్ ఒ ఒక్కదాన్నే ఎళ్ళలేను లేకపోతే నేను ఎప్పుట్ నుంచో అనుకుంటున్నాను అక్కడికెళ్ళలని ఒకసారి ఏందంటే చాలా మంది చెప్ అక్కడికెళ్ళండి దే ఆ ఈ మధ్యనా పిల్లలు పుడుతున్నారంట బాగాను
మ్
అసల్ ప్రాబ్లం ఏంటి అనేద్ తెలుస్తది కదా
అవున్లె ఎళ్తే బానే ఉంటది మరి
అర్ధం కాలా
ఎళ్తే బానే ఉంటది మరి అంటున్నాను.
ఆ ఒకసార్ ఎళ్ళి అసల్ ఏంటి అనేది తెల్సుకుంటే బాగుంటదని.
మ్
తమ్ముడ్ ఏం చేస్తున్నరమ్మా?
ఏం చేయట్లే నిన్న లారీకెళ్ళొచ్చాడు. ఈ రోజు నుయ్యి తొవ్వుంటే పని కెల్లాడు.
అదేలే మ్ పెట్టేశారా చిన్నదానికి పేరూ
ఆ పెట్టేసారు.
ఏం పేర్ పెట్టారు చిన్నదానికి
విఘ్నేశ్వరి.
విఘ్నేశ్వరి పేరు బాగుంది దీని పేరు తెలుసా నీకు రాణి కూతురు పేరు
పెట్టేశారా ఏం పేరు పెట్టారు
జెరిషా కైలీ జెరిషా ఖైలీ
జెవిషా కైలియా
ఆ
ఏదేవుడు అయ ఎందులో పేరు కలిసింది చ బైబల్ లో పేరేనా
ఆ జయేష్ అంటే బైబిల్ లో ఎవరిదో పేరు కైలి అనేది కా కే కలవాలను పెట్టుకున్నారండి
హా
పాపని చూసావా పాపని చూసావా అన్న
చూసాను మొన్న వెళ్ళినప్పుడు ఒకసారి బయట తీసుకొచ్చింది రావచ్చా పెద్దమ్మా అన్ అంటే చూడొచ్చా అన్నని చూసా బక్కగుందే
వెళ్ళే కొద్ది బానే ఉంటరు మా నా నేను చిన్నప్పుడు అలాగే పుట్టనంట సన్నగా సర్లే అయితే పని చూసుకోలై ఆ ఉంటనమ్మ ఆ ఆ జాగ్రతమ్మ
ఆ బాయ్